హలో హలో
ఒకరికి మాట
ఆహా అంటే ఇప్పుడు మీ తోటి ఫిఫ్టీన్ మనిట్స్ అ
హలో
ఆ చెప్పండి హలో
అంటున్నావ్ సరే ఓకే ఇప్పుడు ఒక సినిమా టాప్
సినిమా ట్రాఫిక్ ఓకే చెప్పండి ఏ సినిమా టాపిక్ హలో
ఆ ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఈ మధ్యలో ఏం కొ త్త సినిమాలు రిలీజ్ అయ్యాయి
ఈ మధ్యలోగా రిలీజ్ అయిన సినిమాలు నేను చూడలేదండి అవి ఓటీటికి రాలేదు ఇంకా
ఒటిటికి రాకుండా చూడ్లు చూసనాయి థియేటర్ వేళ్ళి చూసినవి లేకపోతే ఫోన్ లో చూసినవి ఆ ఎంబి లో చూసినవి ఏం లేవండి
చూడ్లేండి తెలుసు కదా అండి
తెలుసు కదా తెలుసు కదా ఈన ఈనది కదా నవీన్ పూలీశెటి
కాదండి
ఆ
సిద్ధు జన్నల్ గడ్డ
చి సి సారీ సింధు జనాల గడ్డ ఓకే ఓకే బాగుంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా
అవునండి
హ్మ్ ఈ మన మనవర శంకర్ ప్రసాద్ జనరల్ గా ఉన్నట్టుంది మూవీ అసలుకి ఆ రెండు మూడి రెండు మూడు ము వీస్ రేప్లికా అనిపించింది ఉ ఇది సేమ్ అతడు మూవి ఆ విశ్వాస మూవీ ఉంటది నైనతార ది ను అజిత్ ది
ఏమో అండి నేను చూడలేదు
వరప్రసాద్్ జూలేదా
ఆ వరాప్రసాద్ చూసిన కనీస ఏదో నిన్న యసూ ఇద అంటారు కదా
విశ్వాసం చూలేదా
సేమ్ ఇట్లనే ఉంటది సేమ్ అజిత్ నైనతారా ఒక పాప పాప వా అనే స్పోర్ట్స్ లో ఆ చిన్నారి తండ్రి చిన్నారి తండ్రి
ఇప్పుడు
ఆ ఇప్పుడు చిన్నారి తండ్రి చిన్నారి తండ్రిని సాగు ఉంటాది చూడు
చిన్నారి తల్లి చిన్నారి తల్లి చిన్నారి తల్లి
ఆ ఆ బంగారు తల్లి అను ఉంటాది కదా సాంగ్ అది అందులో నుంచి వచ్చిందే ఆ సా అందులో ఆ ఆ ఆ సినిమా ఆ సినిమానే అనమాట సేమ్ అట్లనే ఉ ఉంటది పో కూడా ఆశగా మేడం సమ్ సన్ అంతే డాడీసీమలు ఎక్క అనమాట విడిపోవడం డాడీసీమలో అది సిమ్రాన్ వీడిది ఉన్నది కదా
అవునవును
అట్లా ఉమ్ ఆ
ఆ పాప పేరు తెలుసా
ఎవరి పాప
డాడి తిరుమలన్న పాపపేరు
బేబీశామలి నాకు తెల్వదు
ఉమ్
ఇంకా అండి
లా మూవీ అన్నమాట కొంచెం పర్లి అంటే కొంచెం ఇంట్రెస్ట్ స్ంగ్ ఉంది ఇం లాస్ట్ క కొంచెం డిఫరెంట్ంకా కొంచెం కొంచెం సోది సోది ఉంది లాగ్ ఉంది ఆ అట్లాంది కొంచెం ఇ వెంకటేష్ వచ్చాక కొంచం కొంచం అంత మాత్రం ఆడింది అనిపించింది మూవీ
ఆ
న్ సెట్ అవలేదు
అవును
ఉ బడికి వర ప్రస సిట్టమద అది ఇట్టాంటడి వాటి క్రేజీ అంతా ఉంటాయి క్రేజ్
కార్ గిఫ్ట్ పోయింది అనిల్ రావు పూడికి
ఆ
కార్ గిఫ్ట్ ఇచ్చిండి కదా
నా డైరెక్టర్ కో ప్రొడ్యూసర్ ఎవర్కో ఇచ్చారుక డైరెక్టర్ కె అట్లా యావరేజ్ అనా వచ్చిన సినిమా ఇది తెలుసు కదా ఒక పర్లే కొంచెం బాగానే అనిపింది స్టోరి ఉండే చౌదరి కదా రిజు చౌదరి ఏమ పేరు ఉంటదా ఆ పేరు
చందని
చాందిని ఇద్దరు ఉన్నారు చాందిని ఆ
ఆ పెరి పెరు ఉంట
పేరు అది లక్కీ భాస్కర్ లో ఉన్న హీరోయిన్ ఏ కదా
కాదు లక్కీ భాస్కర్ వెరవండి కాదు కేజఫ్ లోన్నాయిరేనా
అవునా ఏహ నక్క్కీ బస్ క రయిే
అదిే మ మీనాక్షి
ఆ మీనాక్షి చౌ చౌదరి మీనాక్షి చౌదరి
ఏజఫ సన్నది
అవును అవును ఓకే ఓకే అలా చూద్దాం అరే ఈ రష్మిక మందం వాళ్ళ పెళ్ళి బలే ఇందగా
ఆ సాఖ
దాని బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంది కానీ బాగుందిలే షాక్ అంది ఎప్పటి నుంచో రూమ్మర్ ఉంటుంది కదా
ఉంటుంది కానీ అది రూమర్స్ అని వదిలే సరి కదా
ఉ ఇప్పుడు నెక్స్ట్ ఆనంద దేవరు కొండవిత్
వైష్ణవ బబస్
ఇంకా ఇది కూడా మా త్రిషదేను విజయది కూడా మల జరుగుతున్నది
భలే దాన్ని భలే అంటారు
భలే జరుగుతుంది అంటే వాడేమో కరెక్ట్ పాయింట్ ఇప్పుడు ఏంది పాలి పాలిటీషియన్ లోకి అడుగుపడదాం అనింటే వెనకాల ఎవరొ ఒకరు గుర్తు తెళ్తూ ఉంటారు కదా సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ
రెండు వందల యాభై కోటిట్లు ఇచ్చిట్ంటా ఎంక
ఇంకే అంతే లే
తీసుఫుల్ వదలాల రెండు వందల యాభై కోట్లు ఇచ్చేయినట.
రెండు ఉండాలే కదా.
ఉమ్ అప్పస్లే అది ఎంతయ్యవ అళ అందకుంట్రు ఇ మెంటల్ టార్చర్ బదులు తెర్చుకుని కర్మ కాదు అనిపిస్తాది.
ఆ పిల్లలు పెద్దోళ్ళు అయినంక.
అది ఇండస్ట్రీలో. కామన్ అనమాట.
అవునన్నామాట.
ఆ
ఇంగా జనరల్ యితే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో అది జస్ట్ ఓన్లీ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడము. ఆ లాంటిది ప్రామిస్ బ్రేక్ చేయడం లాంటిది.
అంటే వాళ్ళ ఏమి ఇబ్బంది పడనిత్తలేరు అది ఇప్పుడు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది రెండు వందల యా కోట్టి ఇతే వాళ్ళే బతారు అన్నట్టు ఉంటారు.
వాడికి ఎన్ని ఆస్తులు ఉంటె రెండు వందల యాభై కోట్లు ఇస్తాడు గానీ ఇది ఈమె వీళ్ళది కూడా అల్లు శిరీష్. ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చూసినవ ఎట్ల ఉందో ఎంగేజ్మెంట్ అయింది. కానీ అంత బా అమ్మాయి అంతా బాలే. కానీ వాళ్లు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. రిలేషన్ లో ఉన్నారు కాని
అందరివి అయితున్నాయి.
ఇంకా ఇంకే మూవీ ఉంది ఈ మధ్యలో కొత్తగా
ఆ అది ఉన్నది కదా ఫీలింగ్స్ కపుల్స్ సంథింగ్.
ఆ, ఆ
ఫీలింగ్స్ కపుల్స్.
అవునా రిలీజ్ అయిందా.
అ
అవునా ఏం మూవి మూవి మేం
ఫీలింగ్. స్ కపుల్స్ అని ఉంది.
ఫీలింగ్ కపుల్స అవును ఒక మంచి ఓటీటి వెబ్ సిరీస్ చెప్పరా హాట్స్టార్ లా.
హాట్ స్టార్ లనా
హ్
హాట్ స్టార్ లా
డిస్ని ప్లేస్ హాస్టల్ ఉంది జియో హాస్టల్ లో ఒక వెబ్ సిరీస్ చెప్పు అం టున్న
ఇది వరలక్ష్మి శరత్ కుమార్దు చూద్దామ అని ఆ
గివి శోభిత దులిపాలేది ఒక మూవీ ఉండేరా వెబ్ సీరీస్ అది అడ్వర్టైజ్లో వచ్చినయ్ కానీ అసలు దొరుక్ దేవులాడుతే కూడా దొరకట్లేదు ఆ శోభిత దులుపాలే అదే నాగచైతన్య వల్ల వైఫ్
ఆ
ఒకటి వెబ్ సిరీస్ ఉండే ఆమెది ఏదో క్రైమ్ సీన్
తెలువద్
గిది గిది వెబ్ సిరీస్ చూసిన మొన్న విక్రమ్ అన్ డ్యూటీ
హ్ బాగుందా నిఖిల్ గాంధిగా
నిక్కి ఆ నిఖిల్ గారిది అవును సీరియల్ నిఖిల్
హ్
ఆ రాసింది ఎవలు తెలుస్ సార్ మన హన్మకొండ డీజెస్పీ డీఎస్
బిఎస్పీయా అవునా
కానీ సినిమాలాల్లకు పోయి
ఉహుహు ఆహా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకో ఇంకా ఫోర్ సిరీస్ ఉన్నాయి ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫోర్ ద్యుశేషు నా ఇన్ ఫిఫ్త్ వెయిటింగ్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ న్యాచురల్గా అంత్ అనిపిస్తుంది వాడి యాక్టింగ్ కూడా ఫర్ ఓకే పర్లేదు గుడ్ అనిపించింది.
ఆహా
ఉ కానీ వాడు కొంచెం బక్కగా ఉంటే అయిపో కొంచెం సెట్ అయిపో ఇమ్డి పోవు అందులో క్యారెక్టర్ లో
ఇంకోటి
లావు అని కాదు గానీ వాడి బాడీ కటవుట్ అంత్ దయా లావూ లావు ఏం లేడు వాడ్ కటవుట్ అంతే మాది ఏ మూవీ
షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్ అయ్యింది గదా
అవు ఆ ఎప్పుడో అయింది గదా. మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టా గదా ఐ మీట్ మై సోల్ మేట్ అండ్
ఆ ఆ ఆ టాటూ తీశేయరంటా నువ్ టాటు ఉుంచ్ అది మెమొరీ గదా నువ్ తీశేయాలి అనుకుంటే తీశేయ్ దానిక్ లేదు అంట ఆమె తీశేత లేదు వీడు తీశేతలేడు
ఊహు ఏంటో . ఇప్పుడు కొత్తగా మాటీవిలో ఏదో బిగ్ బాస్ టైప్ ఏదో వస్తుందిగా ఇప్పుడు మళ్ళా. లగ్జరీ విల్లా అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారుగ
ఇవాళా
ఊ ఇంకొకా థర్టీ సెకండ్
ఆ
లగ్జరీ విల్లా అని ఒక్కటే ఉన్నదది అందులో చూడాలి నిజంగా పుసుక్కునా గొడవ పెట్టుకొని విడిపోరుగా నిజంగనే.
ఆ కామెడిగా చూడాలి ఈ ఏ గవ్యె ఇగా రోజ్ ఏదో ఒక ప్రోగ్రామ్ చూడడం టైం పాస్ చేయడమే సరిపోతుంది. ఏదో ఒక సీరియల్, వెబ్ సిరీస ఆక్టువల్ గా ఆ ఇంకో టాపిక్ ఇంకో ఫోన్ లో మాట్లాడుదులే అది ఇంకో కాల్ ఫోన్ లో గానీ ఆ ఇంకా వెబ్ సిరీసా ఊ విక్రమ్ ఆన్ డ్యూటీ చూశిన. మాన్స్ అనేవీ వరలక్ష్మి శరత్ కుమార్ది గూడా మాన్సన్ ఉండే అదీ వల్నా వాళ్ళ ఫాదరూ కనిపించకుండా పోవడం, ఎంక్వైరీ చేయడం లాంటిదీ
ఆ
అది ఏటిన్ కొంచెం చూడంగానే య అ డిస్టర్బ్ చేసిన పిల్లలు ఇగ అర్ధం కాదనేసి
అ అది జూడు కాన్స్టేబుల్ సంథింగ్ ఏ ముంటది ఆమె సినిమా
రావ్ మల్లా కాల్ చేశా
జర